అస్
హలో
హలో
హలో
వినిపిస్తుందా
హలో వినిపిస్తుంది హలో అండి అయ ఏం చేస్తున్నరు అండి
హలో ఏం లేదు మీరేం చేస్తున్నారు
హలో ఏం చేస్తున్నారు తిన్న
లేదు ఇంకా మీరు తిన్నారా
ఆ ఇంకా లేదు ఇప్పుడే కొరతగలుతున్నాం ఎళ్ళి తినాలి ఏం కర్రీ ఇవాళ స్పెషల్ ఏంటి
ఇవాళ స్పెషల్ ఏం లేవు ఆ సండే అయితే ఉంటది ఏం అన్న స్పెషల్
కాలేజ్ కి వెళ్ళారు అందరూ
ఆ వెళ్ళదాం మీరు వెళ్ళరా ఆ వెళ్ళాం
నేను కూడా ఇప్పుడే వెళ్తాను హాస్పిల్
అనా
ఏ
ఏం ప్రాజెక్ట్ వర్క్స్ ఉంటాయి కదా మీకు అయ లెవా
ఆ ప్రస్తుతం ఏం లేవు థర్డ్ ఇయర్ ఫోర్త్ తీరుంటాయంది ఇచ్చిల్ళు ఒక రెండు మూడు అవి ఇంకా చేయలేదు చెయాలి ఇంది ఉ మీకు చేసుకుంటాం లేండి కానీ కొంచెం బిజీ అంది
మాకు ఇచ్చారు అయిపోయిను
అే అవునా మీకు ఏ సబ్జెక్ట్ ఇష్టమ అండి ఈ
ర్ గన్స్
అవునా సార్ వాళ్ళ ఫేవరెట్ మేడ వాళ్ ఫేవరెట్ ఏద
సార్ వల్ల కాదు సబ్జెక్ట్ వల్ల
సబ్జెక్ట్ వాళ్ సార్ ఫవరట్
అట్లా సార్ వాళ్ళ మీద అట్లా ఏం లేదు
అంటే ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకుంటాం కదా సార్ వల్ల నా
వాళని ఇన్స్పిరేషన్ కి తీసుకుంటే ఈనే ఉంటాం
అవునా ఎందుకు మీ సార్ వాళ్ళు ఎవరు బాగా చెప్పరా ఆ ఇంకా కాలేజీ వాళ్ళ ఇలా జరిగింది బాగా జరిగిందం
ఆ బానేయింది టెస్ట్ పెట్టారు ఇవాళ
అవునా నెక్స్ట్ ప్లాన్స్ ఏంటి మరి
హాస్టెల్ క వెళ్ళతిని పడుకండే
అవునా ఎందుకు ఏం వర్క్స్ ఇవ్వలేదా మీ కాలేజ్ లో
అంటే ఇచ్చారు కాగాని ఆల్రెడీ అయిపోను
అవునా మరీంద్ర
అంటే
అండి మీకు ఫిజల్స్ వచ్చయా
లేదండి ఇంకా టైం పడుతుంద కొంచెం
అవునా ఎగ్జామ్స్ ఎలా రాసారు మరి బ రాశారా
అానే నాా మీరు
నేను దేవుడు దాయనింగ్ కూడా రాసైత వచ్చినాము రిజల్స్ వచ్చినాక తెసుంది
మాకు కూడా అంత ఇంకాది స్టార్జడ్గంత మాకు
ఆహా ఇంకా ఏటైనా సమ్మర్ ట్రిప్స్ ఉన్నాయా హలో ఇంకా ఏమన్నా సమ్మర్ ట్రిప్స్ ఉన్నాయా
ఇంకా సమ్మరే రాలే ఇప్పుడు ఈ మా ఎగ్జామ్ ఉంటా సమ్మర్ వచ్చింది హాలిడేస్ వచ్చినాయా అండి
అంటే హాలిడేస్ ముందే ప్రిపేర్ అవుతాయి కదా అట్లా అడుగుతుంది
ఆ ప్రిపేర్ అయితే అవ్వదు కాబట్టి గోవిద
అవునా
అ
ఇంకా సమ్మర్ బాగున్నాండి మీ సైడు
ఏ ఎడా కొడుతుందింది కొంచెం బగానే
అవునా
ఏడి వేడి వేసిట్త కొడతాను
అ సరే చల్ల చల్ల ఏదనా నాగండి
ఆ మజిగ ఎన్న తాగుతూ వినం కానీ ఇప్పుడు ఎట్లుంటుందంటే మే ఎట్లుంటందో ఎండ
అవునా కర్రీ ఇంటిదంంటి లంచ్
కాకరకాయ మీది
మీకు ఫేవరెట్
ఆ బాగుంటది మా హాస్టల్లో బాగా చేస్తారు
అవునా నా కాకరకాయ అసలు నచ్చదు
అవునా మీం కర
కొంచెం ఇప్పుడు లంచ్ ఏం లె మచ్చని కర్రీ కాబట్టి ఇలాలంచ్ చేయట్లేదు అ
అవునా
మరి
అంటే వేడింత వాళ అవుతున్నా
లంచ్ లేదు ఇక్కడ మంచి ఏం లేదు అప్పు డైరెక్ట్ డిన్నర్ ఇంకా
ఆకలి అవట్లేద ఆకలి ఆకలి ఆకలి
ఆకల అయితది బట్ నాకు నచ్చని కర్రీ కథ అందుకే తినను
ఆహా
లేకపోతే బయట నుంచి ఏదన్నా తీసుకని పోవాలి
ఆ ఎందుకు మీ హాస్టల్ వంట మనిషి లేరా చెయరా
అంతా అంత బాగుండదండి ఏదో అడ్జస్ట్ కావాలిద
అవునా మరి మంచి హాస్టల్ జాయిన్ అవుండచు గా
మేము జాయిన్ అయింది కొంచెం అన్నింటిలలో బెటర్ అనుకున్నది జాయిన్ అయిం బట్ ఆ బెటర్ కూడా బెటర్ లేదు
అవునా
ఈ
హలో హలో హలో వినిపిస్తుందా
హలో
హలో
వినిపిస్తున్నా హలో
హలో వినిపిస్తాందా అండి
లేదండి లేదు
హలో హలో
హలో
ఆ
హలో
హలో
చద